ఉక్క ఏం చేస్తున్నావు అక్క ఎన్ని కాల్స్ అయిపోయాయి అక్క
నావా సెవెన్ రా సెవెన్ లో త్రీ పోయయి మిస్ అయిపోయి
ఇంట్లోనే కాాల మామూలుగా అయితే భిన్న అయిపోయిద్ది దీంట్లో అయితే మరి లాగ్ టెన్ మినిట్స్ గంట ఎనిట్ ఉంది
అవును అల ఇ నా అ ఫాస్ట్గానే అయిపోతా న
అవునా మధలేస్తున్నా
ఏదో లేదరా ఫాస్టింగ్ ఉన్నా నువ్వు తిన్నావా
లేదా అక్క తినాలి ఇప్పుడు వెళ్ళాలి
ఇలుంటి ఏం చేస్తున్నారు చేంజ్ అయ్యార ర
అ మేము బయట పీజీలో ఉన్నాం అక్క
అవునా
సెమ్ కోచెస్ హక్తుారు ఆడియర్ కోచెస్క్కా ఫుడ్ బాలేకా ఇయకా
ఆ బయట ఎలా చేస్తున్నారు మరి
ఇక్కడ ఫుడ్ అంటే బీచ్ అంటే వా హోటల్స్ సలడు ఫుడ్డుని టిఫిన్ పెడతారు లంచ్ కూడా ప్రిపేర్ చేస్తారు బాక్స్ లో వసుకకునిెళ్ి తిిన దగ్గ ఇ నైట్ క ఫట క
మరి కాలేజ్కిి ఎలా వెళ్తున్నారు
కాలేజ్ కి ఇక్కడ నుంచి కోమెంట్ల బస్ ఉంది లేకపోతే ఫ్రీ బస్ క ఫ్రీ వస్తదా
ఆ
వెళ్పో
ఓకే, చెప్పు
సిటీ బస్ లో అయితే టెన్ రూపిస్ అక్క
బెట్రే
ఆటోకి ఆ ఆటోక ఐతే ట్వంటీ రూపీస్ ఇప్పుడు మొన్న మాకు ఎగ్జామ్స్ అయిపోంగనె ఫిఫ్టీన్ డేస్ లేం కదా త్రి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టించుకునింత ఫీజ్ అక్కడైతే మనం కట్టాల్సిందే
ఆ ఇంటికి వెళ్ళట్లేద
వెళ్లాలక్క జాత్ర ఉంది థాస్ డే ఫ్రైడే పర్మిషన్ ఇస్తడు ఎవో తేల్లా ఇష్టపడ్
ఈ రోజు కాలేజ్ లేదు కదా మీకి.
లేదక్కా, మీరు అక్క ఏం చేస్తారు నువు?
ఎంట్రా
మ్
ఏంట్ ఏంటి?
చదువుకుంటున్నారా? అక్కా అని ఏం చేస్తారు అని. ఏ చద్వ్
గ్రూప్స్ కీరా
ఎక్కడక్క ఉండేది.
ఇది చెప్పద్దు అనుకుంటారా. మ్ హూ హు కాల్స్ లో మాట్లాడద్దు అన్నారు ఆ.
అవును ఇదంతా రికార్డింగ్ అవుతున్నాయి. ఏమో మరి డబ్బులు వస్తదో లేదో డౌటే రమ్య కూడా అయిపోయింది.
ఆ
కానీ ఆ డబ్బులు ఏం సబ్మిట్ క్లిక్ క్ అవ్వట్ల వన్ వీక్ పడుతది అన్నారు
ని చూసి అప్పుడు డిసైడ్ చేస్తాన్నారు.
కాల్స్ మాట్లాడిన తర్వాత డబ్బులు వేసేది లేదో చూస్తారు.
సండేగా ఏం ప్లాన్స్ లేవా?
ఎక్కడికి పోం అక్క మేం ఎప్పుడు వెళ్ళలేదు.
మూవీస్ అలా
ఏం లేదు
మ్,
స ల్లియాతరు లే అక్కడ బాగు లేదని అ ల అ బట్టలు పో తెచ్చుకోడానికేల్ల ఇంతా చేసింది ఆక్షణానికే
ఎక్కడున్నవ్ పైన ఉన్నావా? టెర్రస్ పైన అలాగ ఒ గాలి వస్తుంది
అవునా బయట కాంపౌండ్ లో కూర్చొని మాట్లాడుతున్నా.
ఓకే
చానా వేడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అక్కా
సమ్మర్ స్టార్ట్ అయిపోయిందకసారి.
మ్ మీకు ఎట్లున్నాయి అక్కడ ఎండలు.
ఏమంతా ఎక్కువేం లేదురా. ఇంకా స్టార్ట్ స్టార్ట్ అయితుంది ఇప్పుడు సమర్ ఇంకా
మ్, మాది మదనపల్లి మాకుూడంత ఉండదు.
ఆ
ఇంటికెళ్ళలేదా?
అద అక్క వెళ్ళాలి తస్తే ఏ కాని పర్మిషన్ అడిగి
మ్
బేహనా కూడా వస్తు దని దా ఏద ఏం పిండాల్కా?
అది లైక్ జాతర టైప్లు ఏమైన్నా ఉంటాయా?
జాతర ఇప్పుడుంది. గద అంటే మామూలే జాతర అంటే ఇప్పుడుంది.
మ్.
ఉంతా చ్ ఫ్రైడ్ అమ్మలు ఉన్ఛాణ్ బా జరిగిద్ది అక్కా మిస్ అయిపోతానే బాదేస్తాది. నే ఏం చేస్తారో ఏమో అయన ఇన్ఛార్జ్ పర్మిషన్ ప్రిన్సిపల్ మారాడా కట్ అయిపోయింది. ఆయనున్నప్పుడు బాగ ఫ్రెండ్లీగుండేవాడు. ఎంత కోబన్నా కాసేపే అక్క బాగుండాల్ మాకిప్పుడు చాని పోన్లే ఒక వన్ ఇయర్ ఉంటాం, మా పాటికి మేమెళ్ళిపోతాం ఇంకేముంది.
ఇప్పుడు ఏదో ప్రొవైడ్ చేస్తా అన్నారంటగా?
అవునక్క చేస్తారంట, ఏమో మాదే గదా డబ్. డబ్బుల్ తీసేసుకుంటరింకా.
లేదు లే అది తీసుకున్నా, ఒకవేళ వాళ్ళు పంపిస్త్ అయితే ఎల్లి చెయ్యండి ఇంటర్న్షిప్.
హ్మ్మ్ ఎక్స్పీరియన్స్ అన్న వస్త మ్మ్ అ
బయటికెక్కడికెళ్ళట్లేద
ఎక్కడికి లేదక్క
పీ జీ లో ఉంటున్నారుగా ఇంకేం తిరగచ్చుగా?
కడపు ఒమ్మయితే ఎండ ఇలే ఇవ అ అయితే ఇంక ఈవినింగ్ అయితే అలా టీ తాే వస్తాం అంత బయకి ఏమి ఇప్పుడు దాక ఎక్కడికి వెళ్ళలేదు వచ్చి కూడా ఫైవ్ మంత్ సిక్స్ మంత్స్ అవుతుంది
బీచ్ కె మెల్లలేదా?
ఆ బచ కాల త కా వెళ్ాలక్కప్పుడు ఇంకాై కుదరట్ ఇం ఎప్పుడైనా వెళ్తే ఇంక ఈవినింగ్ టైమ్ వెళ్ళాలింక
ఇంకెప్పుడెళ్తార్రా మీరు? ఇంకా ఇయర్ అయిపోనికి వస్ వస్తుంది, వెళ్ళండి, ఎంజాయ్ జేయండి.
రెహమా కూడా వస్తానని ప
ఆ ఆపిల్లోకసారెళ్ళేసోచ్చింది.
పి జి కి
అవునా ఆ లాస్ట్ లో ఒకసారొస్తా అన్నదిలే. లాస్ట్ ఉన్నప్పుడు చూస్తా అన్నది. లాస్ట్ సిక్స్ మంత్స్ అలా ఉన్నప్పుడు వెళ్తా అని చెప్పేసన్నది. కానీ ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వర్రా.
అసలు ఆ ఫుడ్ కాగాని ఏం బాగోట్లే అసలు ఇక్కడ మరీ ఓవర్ యాక్షన్ ఫోన్స్ తీసుకోవడం ఏం చిన్నపిల్ల కాయలు చేసిన చేస్తన్నారు.
అ
అ
ఇక్కడా ఉంటద ఫుడ్ బానే?
ఆఫ్టర్నూన్ బాగుండదు నైట్ మార్నింగ్ పర్లే ఆ ఫుడ్ అయితే అక్కడే బెటర్ అనుకో హాస్ట్ల్ అనే బటర్ ఫుడ్ వర్క్ యితే
అవునా ఇంకేంటి పీ జీ అంటే నీకు ఫుడ్డే బాగుంటదిగ, ఇంకా రూమ్స్ ఇంకా హాస్టల్
ఏమంత బాగోలే ఇంక మేము వచ్చేసామని ఇంక గమ్ములు ఉన్నాం
అవునా నాన్ వెజు
నాన్ వెజ్ వీక్లీ వన్స్ పెడతారు ఎగ్ పెడతారు వీక్లీ వన్స్
మ్మ్మ్మ్
అంటే ఇంకా మనం ఏమైనా కొనుక్కొని తినాలన్న ఫ్రూట్స్ అద బెటర్ అే దానికోసం నుక
మ్మ్మ్మ్ దగ్గరేనా కాలేజ్ నుంచి పీ జి కి?
ఆక్కలి టెన్ రుపీీస్ చార్జ్
ఉమ్ ఎన్ని మినిట్స్ లో వెళ్ళిపోతరు.
పోమెట్లయితే సిటీ బస్ ఆప్తారా ఒక పడుతుది మామలు ఆర్టిసి బస్ సవనుకో పాది నిమిషాలే
ఓకే
ఉ
దగ్గరేలే అయితే
దగ్గర ఆ అది సిటీ ఔట్ కట్స్ లో ఉంటది కొంచెం సిటీలా ఉంటది
ఉహు
వస్ మక ఎం తిన్నరక్క మార్నింగ్
మార్నింగ్ ఆ ఇది రైస్ ఇంకా ఎగ్ బుర్జీ చేసుకోన్నము ఇ పెతున్నారా నువ్వుక్కదాన్న వచ్చావా పీజకి
లేదక్క మేము ఒక ఎయిట్ మెంబెర్స్ దాకా వచ్చం
ఓకే
చూడక్క ఎంతసేపు మాట్లాడినా సెవెన్ సెవెన్ మినిట్స్ థర్టీ సిక్స్ సెకండ్స్ అయింది
అంతే
ఉ
వెళ్ళండి బీచ్ ఉందిగా ఇంకా మాల్ కూడా ఏదో ఉందంట అక్కడ
ఆ ఎం జిబి మాల్ మాల్ క మాల్ కెల్లాము లే న్యూ ఇయర్ రోజ్ ఎ మాల్ కే అంతే
న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారా మరి అప్పుడు
ఉమ్ ఇక్కడే హస్టల్ కట్ చేస్తాం అ ఆ అయిన కూడా మామూలు కేక్ కట్ చేసుకున్నాం అంతే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ డేనే ఎగ్జామ్ని
ఆ అవును గుర్తు వచ్చింది
ఇంకా నైట్ కాక ఇంకా మసీద్ అంటే మీరు నమాజ్ చదువుకొని తర్వాత ఫుడ్ తీసుకో
ఆ సెవెన్ క అలారం సిక్స్ ఫార్టీ కలా
నైట్ డాక తిన కన్నా నెక్స్ట్ రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ దాకా తినొచ్చు
నైట్ ఒకసారి తినేస్తే అయిపోద్ది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తినేస్తే ఇంకా అయిపోద్ది
ఉంహు నీరసం రాదా అక్క ఎలా ఉంటారు అసలు
నాకు అంతేం లేదు అలవాట అయిపోద్ది ఇంకా ఫస్ట్ ఒక ఫైవ్ డేస్ కష్టం ఉంటది కాగాని తర్వాత నుంచి అలవాట అయిపోతాది
సల ఇవ్వ కూడా తీసుకోకూడదు అంట కదా
ఆ బై మిస్టేక్ అది వెళ్తే ఏం కాదు గాని బయటికి తీసుకొచ్చి మళ్ళీ లోపలి తీసుకు
ఆహ
గొంతులో గొంతులో ఉన్నప్పుడే మింగేస్తే ఏం కాదు నోట్లో బయటికి వస్తాది అలా వచ్చినప్పుడు
అవున
అలవాటు అయిపోద్ది ఫస్ట్ ఒక ఫైవ్ డేస్ ఒకటే అలవాటు అయి ఉంటది తర్వాత నుంచి ఇంకా
మండే ఒక రోజు నేను ఆఫ్టర్నూన్ దాకుంట దానికే నాకు లాగిపోద్ది వాటర్ తాగకుండా నార్మల్గా మండే మండే ఉంటా నా ఇక నేను శివరాత్రి రోజు కూడా ఉన్నిన్నా అయిపోయిదాకా దాకుండేదాన్ని ఆరోజు ఉన్నలేక పోయిన వాటర్ కూడా తాగాకున్న సర్లే అ
ఏం కాదు ఉండొచ్చురా మార్నింగ్ మీరు కొంచెం ఏదన్న తిన్నారనుకో అదే ఉంటది ఇంకా
అసలు టూ డేస్ త్రీ డేస్ తిినకున్న వాటర్ తక్కున్నా ఏం కాద్ మన బాడీలో ఉన్న ఫుడ్స్ ప్రోటీన్స్ే వెళ్తా ఉంటాయంట కానీ మనకి హంగ్రీనేస్త్ టయాంనికి టయాంనికి తిని తిని
ఇది ఉంటే ఫాస్టింగ్ ఉంటే క్లీన్ అవుతది అన్నమాట స్టమక్
ఆ అవును అ
ఇంకేంట్రా
ఇంకేం లేదాక్క అయిపోయింది అక్క టైమ్
అయిపొం సరేరా బైరా